ఆ ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉన్నావు ఆ ఇందాక ఇ ఆ చికెట్ లో బయట చుట్టటుూ విరబోసుకొని కూర్చుంటే మా అమ్మ తిట్టింది నన్ను రాత్రి పూట అట్లా ఉండకూడదు దిష్టి తగులుతుందిని గొడవ వేస్తుంది మీ ఇంట్లో కూడా ఇంటివి నమ్ము తరాల కనీకు స్వైచ్చ్చంద
అవును మా అమ్మ కూడా రాత్రిపోట్ అర్ధం చూసుకోవద్దు గోళ్లు గయనియదు అలా చేస్తే లక్ష్మీ పోతుందని వాళ్ళ భయం వాళ్ళకి మనకి అవన్నీ వింతగా అనిపిస్తుంది కానీ వాళ్ళ నమ్మకాలని కాదనలేం కదా
నిజమే మన రోజు ఉమ్మారని మా నాన్న ప్రయాణం ఆపేశారు తెలుసా అది అశుభంమని గంటసేపు ఇంట్లోనే కూర్చొని ఆ తర్వాత వెళ్లారు ఆ చిన్న చిన్న నమ్మకాలు మన పల్లెటూరులో ఇంకా చాలా బలంగా ఉన్నాయ్
తాలేదులే అన్నట్టు వచ్చే వారం మనం ఫ్రెండ్ పుట్టినరోజుంది గుర్ తుందా మనం తనకి తెలియకుండా ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామా, తనకి నచ్చిన నీలి రంగు గాజులు కొనిద్దాం మనం.
మంచి ఐడియా ఆ తను అస్సలు ఊహించదు చాలా సంతోషపడుతుంది కూడా నేను ఒక చిన్న కేక్ లాంటిది ఇంట్లోనే తయారు చేస్తాను, నువ్వు పూలు తీసుకోని రా మన అందరం కలిసి ఆ చెరువుగట్ట దగ్గర సాయంత్రం కలుద్దాం.
సరే కానీ తనకి అస్సలు తెలియకూడదు రహస్యంగా ఉంచుదాం. తను అడిగితే మన ఊళ్లో లేమని అబద్ధం చెబ్దాం అప్పుడే తనకి మజా వస్తుంది కదా, గిఫ్ట్ కింద ఇంకేమైనా ఇద్దామా లేక అది సరి
చాల్లే మన ప్రేమ ఉంటే అదే పెద్ద గిఫ్ట్ కదా అన్నట్టు బయట మేఘాలు పడుతున్నాయి వర్షం వచ్చేలా ఉంది చూసావా. ఈ వాన పడితే ఆ ఊర్లో మట్టి వాస న ఎంత బాగుంటుందో కదా
అవును కప్పలే బెక బెక కూడా మొదలైంది విను రేపు పొద్దున్నే. లేసేసరికి రోడ్డు మీద బురదగా మారిపోతుంది. మనం ఆ కాగితం పడవలు వేసి నీళ్ళలో వదిలేద్దాం, చిన్నప్పటిలాగా
చేద్దాం కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అందరు చూస్తరేమో కానీ సర దా ముందు ఇవేవి గుర్తుండవులే వర్షం పడితే భలే ఉంటుంది
ఏం టే మొన్న పెళ్లిలో నీ ముఖం భలే మెరిసిపోతుంది. ఏం చేస్తున్నావ్ ఏదైనా కొత్త చిట్కా నేర్చుకున్నావా లేదా ఇంట్లోనే ఏమైనా చేస్తున్నావా ఏదైనా ఉం
ఏ అట్లేం లేదులే అమ్మ చెప్ పినట్టు పాల మీగడ లో కొంచెంగా పసుపు కలిపి రాసాను అలాగే ప్రతి రోజు వడుకొ నే ముందు కొంచెం కలబంద గుజ్జు కూడా రాసుకుంటున్నా బయట దొరికే వాటికంటే ఇవే మన చర్మం చాలా మంచివి కదా
అవును నేను అలాగే అనుకుంటున్న ఆ కెమికల్స్ అన్నీవే స్ట్ మరి జుట్టు రాలకుండా ఉండడానికి ఏమైనా చేస్తున్నావా నాకు ఈ మధ్య జుట్టు చాలా ఊడిపోతుంది. భయమేస్తుంది.
నువ్వు ఏం చేస్తావంటే ఆ మందారాకులు గోరింట కలిపి నూరి తలకు పెట్టుకో వారానికి ఒకసారి అట్లా వేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుందని మా మమ్మీ అన్నది మొన్న నేను కూడా రేపు ప్యాక్ వేసుకుందామని అనుకుంటున్నాను.
సరే రేపు నేను మీ మీ దగ్గరికి వస్తాను ఇద్దరం కలిసి పెట్టుకుందా అన్నట్టు చిన్నప్పుడు మనం ఆ రాములత్త తోట జామకాయలు దొంగతనం చేశాను గుర్తుందా ఆవిడ కర్ర పట్టుకొని మనల్ని ఊరంతా ఎలా కొట్టేదో చాలా భయం ఉండేది కదా ఆమె అంటే
అవునవును ఎట్లా మర్చిపోతాను అప్పుడు నువ్వు బావి వెనకల దాక్కున్నావు కదా నేనేమో ఆ ముళ్ల పొదల్లో పడి డ్రెస్ అంతా చింపేసుకున్నాను ఎప్పుడు తలుచుకుంటే అల్లర్ పనులు ఎంత సరదాగా అనిపిస్తాయి కదా
నిజమే మళ్ళీ ఆ రోజులు రావు కదా అవి ఒకసారి
మనం మళ్ళీ ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఆడుకుంటామో ఏమో
ఆ మనం మెయిన్ రోడ్ మీద కొత్తగా తారు వేస్తున్నారంట చూసావు నువ్వు వాటు సైడ్ వెళ్నావా ఆ గుంతెల వల్ల నడవడమే కష్టం అయిపోతుంది ఇప్పుడైనా బాగ చేస్తారా లేదో వాటిని నువ్వు రేపు అటువైపు వెళ్తే ఒకసారి చూసి నాకు ఎలా ఉందో చెప్పు మరి
ఆ చూస్ సను జెసిపీ పెట్టి అ తవ్వుతున్నారు దుమ్ము బాగా లేస్తుంది. మనం రేపు టౌన్కు వెళ్ళాలంటే ఆ పాత వాగుదారిలోనే వెళ్ళాలి ఆ కొత్త రోడ్డు వేసే వరకి మన బ మనకి బస్సు కూడా రాదంట
అవునా అయితే చాలా ఇబ్బంది అన్నట్టు నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా మొన్న కొత్తగా ఏదో స్కీమ్ వచ్చిందని అందరు ఫామ్ నింపుతున్నారు. ఊర్లో మనం కూడా ఒకసారి వెళ్ళి మేనేజర్ని అడిగి అనుకుందామా దాని గురించి డీటెయిల్స్
ఆ నా దగ్గర కూడా పాతది ఉంది. కేవైసీ అప్డేట్ చేయాలంట రేపు మధ్యాహ్నం వెళ్ నువు ఆధార్ కార్డు ఫోటోలు తీసుకుందాం అక్కడ రద్దీ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎల్లుండి వెళ్లాల్సి వస్తుంది
ఆ అలాగే తీసుకొస్తాను అన్నట్టు మన వీధి చివర ఉన్న రామ్ వాళ్ళ కుక్కగా కనిపించట్లేదంట కదా అందరు మాట్లాడుతున్నారు తెల్లవారుజాము నుండి వెతుకుతున్నారు ఎవరో ఎత్తుకుపోారా నడుస్తున్నారు కూడా వాళ్ళ అయితే పాప మాది చాలా మంచిది ఎవరిని చూసినా తోకపుతో వచ్చేది
అయ్యో నిజమా అది మొన్నే మా ఇంటి దగ్గర తిరుగుతూ కనిపించ వచ్చింది బహుశా పక్క ఊరి సంత వైపు వెళ్ళిపోయిందేమో కనుక్కోవాలి నేను కూడా మా అన్నయ్యకి చెప్పి బైక్ మీద ఒకసారి వెతకమని చెప్తాను
అతే వాళ్ళకి చాలా పెద్ద ఊరట కలుగుతుంది కదా ఆ ఇది వెన్నావా మనా పాత క్లాస్ టీచర్ రటర్ అవుతున్నారంట కదా స్కూల్ లో అందరం కలిసి ఒక చిన్న ఫంక్షన్ లాగా చేద్దాము మరి మన అందరం కలిసి ఒక మంచి జ్ఞాపకం ఇవ్వాలా సార్కి
ఆ విన్నాను నాకు చాలా బాధగా ఉంది ఆ సార్ అంటే ఇష్టం మనం అందరం కలిసి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఇద్దాం ఇద్దామా లేదంటే ఆయనకి ఇష్టమైన నా
అ
కొంతకాలం కొన్ని
ఎంత కలం అయితే బాగుంటుందనిపిస్తుంది, ఆయనకి రాయడం అంటే చాలా ఇష్టం కదా నేను ఊర్లో వున్నా మిగతా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్తాను. రేపు సాయంత్రం అందరం స్కూల్ గ్రౌండ్లో కలుద్దాం ఒకసారి డిస్కస్ చేద్దాం.
సరే అన్నట్టు మీ అన్నయ్య కొత్త ట్రాక్టర్ కొన్నాడుగా. నువ్వ ఎప్పుడైనా దాని నడపడానికి ట్రై చేసావా లేదా నాకు ఒక స సరైనా సీట్ లో కూర్చని స్టీరింగ్ తిప్ యాంది
యే మా అన్నయ్య ఎక్కనా అసలు ముట్కొనియాడు చాలా భయం వాన్నికి, కానీ మన పొలంలో గాలి ఉన్నప్పుడు కొంచెం సేఫ్ తిప్పను అట్లా. నువ్వు కూడా రా ఎవరు లేనప్పుడు మనం ఒక రౌండ్ వేద్దాం దాన్ని. ఎ
నిజమా నాకు చాలా భయం కానీ స్ సరదాగా ఉంటంది ఆ గేర్లు మార్చడం ఆ సౌండ్ విన్ వింటేనే ఏదోలా అనిపిస్తుంది. రేపు సాయన్ త్రం పోలం దగ్గరికి వస్తాను ఎవరికి చెప్పకు
ఆ సరే కానీ ఎండలే బాగా మండిపోతున్నా అస్సలు భరించలేకపోతున్నాం, మధ్యాహ్నం అయితే ఇంట్లో ఊడకపోయి అస్సలు ఉండలేకపోతున్నాం. మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో చల్లటినీల్లా కుండుందా మరి.
ఆ అవ్నే మా అమ్మ కొత్తగా కొనిందా కొని తెచ్చింది అందులో గసగసలు పడిగేలు వేసి చల్లగా ఉంచుతుంది. ఫ్రిడ్జ్ నీళ్ల కంటే ఆ కుం డా నీళ్లే ఎ ఈ ఎండకి ప్రాణం వొస్తుంది
నిజమే మరీ గదిలో ఉక్కపొతా తగ్గడానికి ఏం చేస్తన్నావ్ నేనైతే కిటకిీల తడి కొని సంచులు కట్టాను కొంచెం గాలోస్తుంది నువుకూడా ఒక సారి ట్రై చేయ్మా మస్తు రిలీఫ్ ఉంది అట్లా చేేస్తే
మంచి ఐడేయ్ వచ్చావు నేను ఇప్పుడే కడతాను అన్నట్టు తోటలో తాటి ముంజలు కోసారంట తిందామా. కొంతేదిబ్బగా అవుతుంది చదవత్ చేస్తుంది అంటారు మనస్ శరీరానికి చాలా మంచి ఇది కదా ఈ
అవ్నడ్రా అవ్నడ్రా తిన్యాం మరి సాయంత్రం చెరువుగడ్డ దగ్గరకు వెళ్దామా, అక్కడ చెట్ల కింద కూర్చుంటే చల్లటిగాలి కూడా భలే తగులుతుంది. అక్కడ మంచుగడ్డలు కూడా అమ్ముతున్నార్ చూసావ నువ్వు.
ఆ చూశాను ఆ రంగు రంగు ఐస్ గోలీలు తింటే బలే ఉంది. మనం చిన్నప్పుడు ఆరు బయటా పడుకునే వాళ్ళం కదా గుర్తుందా ఇప్పుడు దోమల వల్ల లోపలే ఉండి ఉకం ఉక్ వుక్కకి భరించలేకపోతున్నా
మేడ మీద తాటాకులు పందిరు వేయించారా మీరు మరి అది ఉంటే ఇల్లు అస్సలే వేడెక్కదు చల్ల చల్లగా ఉంటుంది మా నాన్న నిన్ననే కొత్తాకులు తెప్పించి పైన వేశారు ఆల్రెడీ
ఇంకా వేయించలేదురా రేపు కూలీలు వస్తారు ఇప్పటికైతే మేడ మీదా నీళ్ చలు చల్లుతున్నాం రాత్రి పూట నువ్వు ఆ పందిర కింద పడుకు కొ నం మరి వస్తావా
అవును ఇక్కడ పడుకుంటే ఏసీలో ఉన్నట్టే ఉంటుంది కానీ మధ్యాహ్నం పూట రాగిజావా తాగుతున్నావ లేదా శరీరానికి చాలా చలవ వేస్తుంది ఈ సమ్మర్ లో అని అమ్మ చెప్ తందకతే
తాగుతున్నాం బెల్లం వేసుకుంటే బాలేరుచు గా ఉంది అన్నట్టు మీ బావిలో నీళ్ళు ఎండిపోయాయా లేక ఉన్నాయా మా వీధిలో బోర్లన్ని ఎండిపోయాయి నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది
కొంచెం నీళ్ళలు ఉన్నాయి సరిపోతున్నాయి నువ్వు కావాలంటే రేపు బకెట్ పట్టుకుని వచ్చి తీసుకెళ్ళి మా ఇంటికాడ సాయంత్రం పూట చెరువు గట్ట దగ్గర గాలి భలే ఉంటుంది కదా
ఆ వస్తాను ఆ చెరువుల నీళ్ళు కూడా అడుకు వెళ్ళిపోయా మనం చిన్నప్పుడు ఆ నీళ్ళతో ఆడుకునే వాళ్ళం గుర్తుందా ఇప్పుడు ఆ ఎండకి బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది
నిజమె ఎండ తగలకుండ తలకి రుమాలు కట్టుకో మధ్యాహ్నం పూట అస్సల్ బయట తిరగకో నీరసాం వస్తుంది ఇంట్లోనే ఉండు
అంటె సాయంత్రం ఆ
వెళ్దాం అక్కడ్ నీళ్ళు ఇంకా పారు ఉన్నాయో
పారుతున్నాయి నిన్ననే మా అన్నయ్య వెళ్లీ చూసి వచ్చాడు
అయితె మనం అక్కడ కాసేప్ కాళ్ళు నానబెట్టి కూర్చుందం ఇద్దరం కల్సి
సరే మరి తిన్డానికి ఏమైనా పట్టుకొస్తావ
వద్దులే అక్కడ బండి మీద వే వేడిశనగలు అమ్ము తారు కదా అవె కొనుకుందాం
అవును ఆ ఉప్పు వేసిన శనగలు తింటె భలే ఉంటుంది
తినాలె కొత్త గొడుగ్ కూడ తీస్కొని ఎండా వ్వ బాగ్గొడుతు తున్యా
అచ్చి నక్క
హలో ఊ ఆ గొడుగ్ తీస్కొండ్ర
అంటే ఆ ఎర్రమట్టి బొమ్మలు అమ్మే ఆయన్ నా వచ్చాడా
ఆ వచ్చాడు మన ఊరు ఆప్ చెట్టు కింద కూర్చుంటన్నడు గదా రోజు
అయితే మనం ఒక మట్ ఏనుగు కొనుక్కుందామా
ఆ కొందాం నాకు ఆ చిన్న కృష్ణుడు బొమ్మ అంటే మస్త్ ఇష్టం రా కో అది కూడ కొనుక్కుందాం.
ఆ సరే మనం వెళ్ళేటప్పుడు ఆ బండి దగ్గరా ఆగుదాం
ఉమ్ సరే మరి నేనూ వెళ్ళి మజ్జిగ తాగి వస్తాను. సరే ఫోన్ పెట్టేయ్ మళ్ళీ సాయంత్రం కాల్ చేస్తా నీక్ సరేన
ఆ ఓకెర మరి
ఓకె
ఉమ్